హలో హలో హలో హలో హలో
వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినిపిస్తుంది ఏమైందండి ఇంతసేపు
ఏమో తెలీదు సిగ్నల్ లేేనట్టుంది సరిగా
అవునా అదే నేను హలో హలో అంటున్నా సిగ్నల్ లేనట్టుంది ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఏం లేదా తిన్నారా
ఆ తిన్నాను మీర్ తిన్నారా
ఆ నేను విన్నాను ఇప్పుడే ఉహు
ఇంక మరి ఏం లేదండి చెప్పాలి
ఉ మీక్ ఏ గేమ్స్ అంటే ఇష్టాం అండి
నాక నే ఎకువ గేమ్స్ ఎం ఆడను ఎక్కువ
అవునా అంటే ఇండోర్ కూడా ఆడరా
ఇండోర్ ఏం ఆడను ఎప్పుడన్నా ఆడితే చేస్సి గిట్ల ఆడతా ఆ ఫోన్ లోనయితే ఎక్కువ లూడో గేమ్స్ ఆడతా లూడో చెస్ గేమ్స్ ఆడతాను ఊ
లూడో గేమ్ అనేది కొంచెం పచ్చిస్ లాగానే ఉంటది కదండీ
ఆ సేమ్ అట్లనే ఉంటది
కాకుంటే అవేమో సిక్స్ ఉంటాయి ఇవేమో ఎన్ని ఉంటాయి పచ్చీస్లో పద్నాలుగు
ఆ పద్నాలుగు ఉంటాయి
ఉం అంటే ఇట్లా రిలేటెడ్ గా వస్తున్నాయి అన్నటు అప్డేట్ వర్షన్ లో
అ ఆవును మీరు ఆడతారా
ఆ అంటే చిన్నప్పుడు స్కూల్లో ఇట్లా కబడ్డీ ఆడేది బాగా
స్పోర్ట్స్ బాగా ఆడతారు అయితే మీరు
ఏ లేదు అంటే స్కూల్లో ఉన్నప్పుడే పార్టిసిపేట్ చేసేది
నేను కూడా చేసేది స్కూల్లో ఉన్నప్పుడు అంటేక్కువ చేస్తారు కదా ఆగస్టుకి ఉన్న జనవరికిి స్పోర్ట్స్ ఆడిపిస్తారు కదా
ఆ
అప్పుడు మేము కూడా ఆడేది ఓన్లీ ఆ టైమ్ లోనిగా తర్వాత మమ్మల్ని ఆడిపచ్చే వాళ్ళు కాదు
ఆహా మేం కూడా ఆ స్కూల్ టైమ్ల కొంచెం అది వాలీబాలు కబడ్డీ ఈ రెండే బాగా ఆడేది ఇక మిగతా అంటే పార్టిసిపేట్ చేసేది లే కానీ అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది
ఆ
కాకుంటే మా చిన్నప్పుడు ఇంటి దగ్గర ఆడుకుంటారుగా అది ఉప్పు విందరాని తొక్కుడు బిల్ళ అగి ఇలాంటి ఆటలై తే ఫుల్లుగా ఆడుకున్నవాని
అవునా ఎక్కువ ఖచ్చగాయ వీట్లా ఆడేదా మీరు
ఆ ఇవి కూడా కచ్చకాయలని ఈ ఉవెందర పినిసులు ఇప్పుడు చీపురు పూలలు రౌండ్ గసిందులో వేయడం
అప్పుడ అంటే విలేజ్ లో ఉండేప్పుడు ఇంటి చుట్టుపక్కల పిల్లలు చాలా ఉండే వాళ్ళు చోటం బాగా ఆడేదా ఆ ఫోన్స్ ఉండలేద ఏం లేదు
ఆ ఫోన్లు ఉండపోయేది కాబట్టి కమ్యూనికేషన్ బాగుండేది
అ ఈవినింగ్ టైం అయితే స్కూల్ నుండి వచ్చినాక ఫుల్ ఆటలు ఆడుకుంటూనే ఉండేది
ఆ ఆ మామూలుగా ఆడపిగా ఇప్పుడు ఎవరన్నా ఆడుతున్నారు అట్లా అసలు ఆటలు ఎవ
ఎవరు చూసినా ఫోన్ లోనే పట్టుకొని ఉంట అంటున్నారు ఫోన్ క అడాక్ట్ అయిపోతారు పిల్లలు
ఆ ఫోన్లు మళ్ళీ ఏమనంటే ఇది ఇది ఇగా హోంవర్క్లే సరిపోతున్నాయి లేండి వాళ్ళకి కూడా హోంవర్క్ చేస్త కోవడం రాగానే మావోలు అయితే రాగానే స్నానం చేస్తారు హోంవర్క్ చేసుకుంటారు చేసుకునే వరకే మళ్ళీ సెవెన్ అయిదింది మళ్ళీ సెవెన్ కి అన్న తింటే కొద్దిసేపు అట్లా తిరుగుతారు ఫోన్ చూస్తారు
అవునా
ఇక పడుకు ఏమైనా సండే రోజు ఆడతారు ఆ రోజు ఆడత అంటే ఇక మాక్కువస్తుంది వాటి ఇలానే అటు ఇటు ఆడతారులేగాని మనం అంటే పక్కన ఇంటికెళ్ళి ఇట్లా ఆడుకునేది ఏమ ఆడుకున్నా మనల్ని పట్టించుకునేటళ్ళు ఎవరు ఉండపోయది
ఆ
ఇప్పుడు మాకేం పనిలేక వాళ్ళని పట్టించుకునే సరికి ఇట్లా ఆడుకుంటారు మట్ మట్టిలడతారు రా ఆడతారు ఇప్పుడు మట్టిలులాడగానే చేలు కడిగిన మళ పోయి అలానే కూర్చుంటాన్లు
కానీ మంచిగా ఆడుకున్నా అట్లా ఉండేటోలు యాక్టివ్గా ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా ఉంటది బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటది
ఆ అట్లనే ఆడుకోవాలలే కాని ఇక మనకు ఖాళీగా ఉండి వాళ్ళకే లే కేర్ బాగా తాము మనక ఏదన్నా పని ఉంటేనేమో కొంచెం లైట్ తీసి ఏ పోనీలే ఆడుకునిలే అని అట్లా వదిలేస్తాం
కానీ అట్లున్న వాళ్ళే స్ట్రాంగ్ గా ఉంటారండి అన్ని ఆటలు ఆడే వాళ్ళే
ఆ ఇప్పుడు బయట రోడ్ల మీద అంటే ఇప్పుడు ఉంటారు కదా కొంతమంది పిల్లల రోడ్ల మీద తిరిగేవాళ్ళు వాళ్ళ ఎండలా అటు ఇటు కస్టపడతారు ఎండలో తిరుగుతారు కాబట్టి వాళ్ళకి డీ విటమిన్ ఉన్న మళ్ళీ ఇమ్యూనిటీ పవర్
అవును
వాళ్ళే స్ట్రాంగ్ ఉంటారు మళ్ళీ జ్వరాలు గిట్ల ఏమన్నా వచ్చినా తట్టుకుంటారు
అవును
ఆవి విలనీ ఇట్ల సుతి మెత్తగా పెంచితే కొంచెం జరం రాగానే అసలు లేవనే లేవరు
హాస్పిటల్ పట్టుకొని పోవాల్సి వస్తుది వాళ్ళనీ మళ్ళీ రెండు మూడు రోజులయినా కూడా పోద్ కోలుకోలెరు
ఓ ఈ ఒక్కసారి జరం ఒ వచ్చిందంటే వాళ్ళు ఇంట్లోనే తిండి అంతే ముఖం అంత చిన్నగా అయిపోది
హ్మ్
ఇగ మళ్ళీ ఆ స్టేజ్ కి రావాలంటె మళ్ళ వన్ మంత్ టూ మంత్స్ పడుతది
ఆ
ఒక రోజు జరానికి అట్లా అయిపోతారు వీక్ గా బయట ఆడకోవడం ఎక్కువ ఆడుకో కోవడం లేక ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటది అన్నట్టు
ఇప్పుడు మళ్ళీ అందులోటి వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయ్ టైపాడు డెంగ్యూలు
హ్మ్ అ మద్యల అన్నారు మొన్న వన్ మంత్ బ్యాక్ కూడా మా పిల్లలు ఇద్దరు కొంచెం సిక్గానే ఉండే
అవునా
ఇ సిరప్ లు అంటే ఎప్పటికీ
మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన పిల్లలకిగానీ అందరికి గానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఒకటి వస్తున్నది కొత్తగా ఆ అంతకు ముందు ఎప్పుడు వినలేదు గానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అని అంటున్నారు డాక్టర్లు హ్మ్
ఇప్పుడు జరాలు వస్తే ఇప్పుడు బ్లు జరాలో స్తే పక్కన వాళ్లతోటనే మళ్ళీ పిల్లలకి తొందర స్ప్రెడ్ అవుతుంది
ఆ అవునా జరాలు గాని జలుబుగాని తొందర స్ప్రెడ్ అయితుంది
ఆ అట్ల ఎవరికనా ఏమైనా ఉంటయి అని అంటతుందని అట్లా కూడా కొంచం కేర్ తీ సుకోవాల్సి ఒస్తది కొంచినే కొన్ని జాగ్రత్తలున్నా కొంచెం ఆడుకో ఆడుకోవడమే బెస్ట్ లే గని
ఆ
మళ్ళి దెబ్బలు తాకించుకుంట్రు అది ఇది అట్ల కొంచెం భయం అయితది అన్నట్టు
అ
హ్మ్ మేమయితే ఫుల్గా ఆడుకునేది మా మళ్ళ అసల్ పట్టించుకునేటోళ్ళే లేరు.
అవునా
ఇప్పుడు అంటే ఇప్పుడు ఇగా ఇప్పుడు ఏం ఆడతం లే గనీ చిన్నప్పుడు కబడ్డీ గానీ ఖోఖో గానీ వాలిబాల్ ఇంట్ల స్కూల్లా సెలెక్ట్ చేసి మండల్ లెవెల్క్ అట్ల పంపించేది.
ఆడిల్లా ఎప్పుడయినా అట్లా మండలెవళ్ళ గిట్లా
ఆ మండలెవెల్లో ఆడినం మండలెవెల్లో గుడా సెలెక్ట్ అయ్యి
ఏ గేమ్సు
హ్మ్
ఏంటిది గేమా
కబడ్డీ యే
కబడ్డీ ఆడరా
హ్మ్
మరి డిస్ట్రిక్ట్ లెవెల్ లో గుడా వెళ్ళామ్ గని అక్కడ మా వల్ల కాలే అక్కడ ఆ జనాలను చూసె వరకె భయం అయ్యింది లోపల
అవునా మ్మ్ మ్మ్
ఇగ మండల్లంటే తక్కువనే ఉంటార్లేండి ఒక టూ, త్రీ టైమ్స్ పోతే నా మా నార్మలే అనిపించింది
పోటీ గుడా తక్కువనే ఉంటది కదా స్కూల్లా నుండి డిస్ట్రిక్ట్ లెవెలంటే అందరు వస్తరు.
జై హలో భళా హే మ వల్ల కాదు అనుకున్నము కాకుంటే చాలా షార్ప్ ఉంటరు. ఇట్లాంటి వాట్లలల్లో అసలు స్ప పార్టిసిపేట్ చేయాలి. ఎంత హుషారుగ ఉంటరు వాళ్ళు ఇట్లా మాటల తోటే భయపెట్టిస్తరు గేమ్స్ ఆడుతుంటే
అవునా
ఇట్లా కొన్ని సౌండ్స్ చేసుకుంట అన్నట్టు వాళ్ళు ఏయ్ ఇట్లా ఒర్రుతరు కదా
ఆ
తిరగంటర్ తిరగంటర్ ఇట్నా అంటటనే భయం అయితది. కొంచెం మళ్ళీ
ఆ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంట్రు కదా ఇలా ఆడు అలా ఆడు ఇటు వెళ్ళు అటు ఎళ్ అని చెప్పేవాళ్ళు
మ్మ్ ఇట్లా పిటీ సార్ వాళ్ళు ఉంట్రు కొంతమంది ఏమో సైలెంట్ గుంట్రు కొంతమందెమో ఎంకరేజ్ చేస్తరు.
అవును
పట్టండ్రా తిరగండ్రా అని ఎనక సార్ వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తే ఇగ వీళ్ళు
ఆ ఇంక ఎంకరేజ్ చేస్తాంటే వాళ్ళు షార్ప్ అయ్యి మంచిగా ఆడతాంటరు ఇంకా
ఆ ఇగ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మనకు ఏమంటే భయం వచ్చేస్తది హ్మ్ వెళ్ళంలేగాని ఇక అంత పార్టిసిపేట్ అంటే ఆడానులేగాని ఇక ఇంక ముందుకు ఎల్లలేదు ఉమ్ భయం భయంగానే ఉంటుది గేమ్స్ అంటే మాకు ఫుల్ టెన్షన్ ఉంటదండి లోపల
కానీ ఆడతాంటే టెన్షన్ పోతది కదండి స్టార్టింగ్ అయితే టెన్షన్ అనిపిస్తది తర్వాత ఆట ఆడిన తర్వాత ఆడాలి ఆడాలలా అని అటు సైడ్ ఎక్కువ అనిపి
ఆ కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే బాగానే ముందుక ఎళ్తాములేగాని
అవును స్టార్టింగ్ భయం అనిపిస్తది అందరిని చూసినప్పుడు తర్వాత ఇక మనమే గెలవాలి అని అని పట్టుదల అత్త ఉంటది అందరి మంచి అందరు మంచిగా ఆడి మనం గెలుస్తాం మన ఒక్కలమే ఉండి వేరే వాళ్ళు ఆడకపోతే అది వే స్ట్ అయిపోతది కదా ఆడికూడా టీమ్ మంచిగా ఉండాలి అందరు
ఆ టీమ్ అంటే ఇప్పుడు మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఒక టీమే ఉండదండి ఇట్లా ఇట్లా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు అటుకొంతమందిని ఇటుకొంతమందిని పెడతారు గు టీమ్ గెలిస్తే వాళ్ళని పంపడం కాదు ఎవరు మంచిగా ఆడిరో వాళ్ళని తీసి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు అన్నట్టు
అవునా అట్లా అంటే కబడ్డీ అంటే టీమ్ ను తీసుకోవాలి కదా
ఆహా ఇప్పుడు మన స్కూలలో టీమ్స్ ఏ టీమ్సే పెడుతురు కానీ ఇప్పుడు మండల్ లెవల్లో అంటే ఇట్లా
స్కూల్ కు ఒక్కొక్కరిని తీసుకుంటారా అంటే ఇ తీసుకున్న మంచిగా ఆడే
ఆ మంచిగాడటలోనే తీసుకుంట్రారు టీమ్స్ విన్ అయితే కాదు ఆడ
ఆ
ఎవరు మంచిగా ఆడతారో వాళ్ళని అబ్జర్వ్ చేసి ఎవరు వాడతారు ఎవరు ఇలా కూతకి వెళ్ళినప్పుడు ఎవరు ఇట్లా వస్తున్నారు ఇవన్నీ చూసి ఇట్లా హైట్ పర్సనల్ చూస్తారు మళ్ళీ
ఇగ అన్ని స్కూలులా కొంతమందిని తీసుకొని అందరిని కలిపి మళ్ళీ ఒక టీమ్ చేస్తారా అందరు స్కూల్ పిల్లని
ఆ ఇట్లా ఇండివిడ్యుయాల్ సెలెక్ట్ చేస్తారు టీమ్ చూసి కాదు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు
ఆ అంతే ఫస్ట్ అట్లా అంటే ఇప్పుడు స్కూల్ నుంచి టీమ్ వెళ్తుంది కదా అండి ఆడిన వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకుంటారు మళ్ కబడ్డీ టీమ్ కావాలంటే కదా ఇప్పుడు మళ్ళీ మంచిగా ఆడిన వాళ్ళందరినీ టీమ్ చేస్తారు కదా అంటున్నా నేను
అక్కడ చాలా స్కూల్స్ మండల్ లెవెల్ లో ఉంటే అందరు వస్తారు కదా మండల్ లో ఉన్న స్కూల్స్ అన్ని ఆర టీమ్స్ చేస్తారు మళ్ళ వాళ్ళు మన స్కూల్ నుంచి వెళ్ళినోళ్ళు గాదు స్కూల్ నుంచి ఒకరిని ఇద్దరిని తీసుకెళ్తారు అ అంతే మండల లెవెల్ లో ఆడ ఈ కొంతమందిని ఇటు కొంతమందిని ఇటు నిల్చోబెట్టి ఎవరు బాగా ఆడితే వాళ్ళకి అట్లా చేస్తారు అన్నమాట సెలెక్ట్ చేస్తారు ఆ ఓకే అండి